చెప్పు శృతి ఏం చేస్తున్నావు సారీ చెప్పండి చెప్పండి మేడమ్ ఏం చేస్తున్నారు
కా కాలినే
తిన్నవ బాగుందా హాస్టల్ లో ఫుడ్ అయ్యో చాలా బాగా తినింటావే అంత బాగా చెప్పావంటే
ఉంది అక్క పెట్టుకోవడం ఒక ముద్ద పెట్టుకోవడం పడేయడం అనువాయితి
అదేమన్నా నా మిల్ మేకర్ ఓకే మిల్ మేకర్ కాంబినేషన్ అయినా బీట్రూట్ అసలు ఏమి ఉన్నొనో అనిపించిది నాకైతే
అస్సలు వాలే అదేదైనా రైస్లు వేసినా తినేట వాళ్ళు కదా పోనీ ఏదైనా రైస్ లో వేసిన తినేటోళ్లం కదా టమాటర్ రైస్ అల ఎ కద ఎట్లా చేసి గబ్బు లేపుతున్నారు అదేమంటే అక్క కాదు ఇప్పుడు ఏం చెప్పిందంటే కట్లు వెయ్యరా అంటారు అప్పుడు గొడవ వేసుకుంటాం కట్ పోయి ఇంటికాడ మేము చేసుకుంటే బాగానే వచ్చేది కట్లు పోయి మీకు ఎందుకు అంటే అ నవ్వుతురు ఇప్పుడు పెళ్లిళ్లలో కట్లపొయ్యిలు పెట్టి కథ చేస్తుంది అక్కడ ఎందుకు టేస్టీగా చేస్తా ఉండే
రోజు వీళ్ళ ఏంటంటే ఎల్పిజీ దాచి పెట్టేసి కావాలని ఓవరాక్షన్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది మరి అంత లేకుండా అయితే ఉండదు మరి కాఫీ లు టీ లు పెడ న్నారు అంటే మరి అంత లేకుండా ఉండదు వీళ్ళు ఓవరాల్ చేస్త
టీ కాఫీలు పెట్టలేరు పొయ్యి మీద మనమే పెట్టుకోలేము మనం మనమే పెట్టలేము అక్కా వాళ్ళు ఎలా పెడుతారు మనం చిన్న గ్లా చిన్న దానికే పెటుకోలేము ము వాళ్ళు ఇంత డేక్షా తో ఏడబెడతారు ఇంత చాలా మంది చెప్తున్నారు వదిలారు అని
ఏం లాక్ డౌన్ అంటున్నారు నిజమా
అదంతా ఊత్తిఉత్తే లే అక్క ఆది పెట్టారు ఏం లేదు కానీ పెట్రోల్ షార్టేజ్ కూడా వచ్చేస్తుందంట హైదరాబాద్ లో పెట్రోల్
ఆ
కో కాస్ట్ కాదు అక్క ఆ ఆపే ద్వరక్క అసల పెట్రోల్ బంక్ చుట్టూ త అన్ని వెహికల్స్ చూస్తా ఉన్న అంటే వెయిటు న్యూస్ లో బా ఉంటాయి కదా చూస్తా ఉన్నాం
నేను విన్న మా నాన్న ఈ విజయవాడలో కూడా మా పోలీస్ పెట్రోల్ బంక్ అని పెద్ద పెట్రోల్ బంక్ ఉంటది అనమాట ఒక జడ్జ్ బంగ్లా పక్కనే సో అ మా నాన్న ఇప్పుడు అక్కడ ప్యూర్ గా ఉంటదని అక్కడ కొట్టిస్తారు దెబ్బకి చాలా మంది అక్కడ వచ్చి కొట్టించుకుంటే ఆ బంగ్ క్లోజ్ చెసి
అదే ఆ ఏందో అక్క అసలు అన్నీ వాళ్ళెవరు గొడవ వాటి యుద్ధం చేసుకోవడం ఏందో మనకి ఇక్కడి కష్టాలు ఏందు ఏం అర్థంకాల
ఈ పెట్రోల్ ఏం కేం అర్దాంకాాల
ఆ వాళ్ళ గొడవ పట్టమైందో మనం మళ్ళీ ఏ ఏ ది ఇరకునళ్ పాపం ఇది ఉంది చూడు కోయిట్టు వాల మీద వేయడం ఏందో
అంతా ఎటెటో అయిపోతుంది ఏందేందో జరిగిపోతుంది
అరే
ఆ ఈ ఐదు రోజులు శాంతి చర్చలువో జరుగు ఎవరు ఫోన్ చేశారంట డొనాల్డ్ ట్రంప్ ఏం చె చెప్పాడంటే ఆ ఇర ఆ ప్రెసిడెంట్ ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇరాన్ క ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశాడు శాంతి చర్చల కోసము కాబట్టే మేము ఆపాము ఫైవ్ డేస్ అన్నాడు మళ్ళీ మొదలు చేస్తారు ఏ ఏం చర్చలు జరుగుతాయో ఏంటో చూడాలి ఇప్పుడు కానీ ఇప్పుడు నిజం చెప్పనా ఆ టూ కంట్రీస్ యూఎస్ఏ క ఈ ఈ టూ కంట్రీస్ లో అప్పర్ హ్యాండ్ ఇరాన్ందే ఉంది అది అమెరికాకి నచ్చట్లా అప్పర్ హ్యాండ్ వీల్దే ఉంది వన్స్ అఫన్ టై ఇప్పుడు ఇ ఆ ఇరాన్ తో పోలిస్తే అమెరికా మోస్ట్ డవలప్డ్
అవును తీసుకోలేకపోతుంది మేము ఎందుకు మాకంటే ఎందుకు అది హై
ఆ ఇరాన్ ఏం చేస్తుందంటే అక్కడ నైబర్ ఆ ఉంటాయి కదా ఆ గుడారలు లైకా
అమెరికా కొట్టుకొని చస్తున్నారు కాదు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా హీరో విలన్ కొట్టుకొని కామిడియన్స్ అన్నట్టు వాళ్ళిద్దరు కొట్ కుంటాం మన మనకేందో ఈ బాధ
పోయిందా సో మన కంట్రీస్ కి ఎల్పీజీ రావట్లే మోడీ ఉండుకొని ప్రెసిడెంట్ తో మాట్లాడాడంట ఇరాన్ ప్రెసిడెంట్ తో అప్పుడు టూ ఎల్పిజి షిప్స్ ని వదిలారంట దాని పేరు ఏదో భువి ఇంకోటి ఏదో ఉందిలే ఆ టూ ఎల్పిజి వదిలారంట షిప్ వద్లారంట
తరంటా కానీ ఇట్లా బల్క్ గా తీసుకుంటారు కదా వాళ్ళకి వయ్యారంట అదే హౌస్ హోల్డ్ కి మెయిన్ పల్లెటూరుకి ఇస్తారంట ఎందుకంటే అక్కడ ఏమో ఇట్లాంటివి ఏమి ఉండదు కదా తక్కువా ఉంటాయి కాబట్టి కానీ పల్లెటూరు వాళ్ళు మా అమ్మకి చెప్తా ఏమన్నంటే వయకపోతే ఎం కాదు కట్టెల పొయ్యి ఉంది ఇంకా మంచిగా బాగుంటది మంచిది అని చెప్ప
ఆ వల్లే ఒకప్పుడూ తినింది అదే క దా అదేమంటే సరిగా ఉదగదు
అంటే లేట్ అయితది అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసి వాళ్ళ పనినికిెళ్తారు ఇంకా గ్యాస్ మీద అనుకో ఇటుొకటి ఇటుొ ఒకటి పెట్టేసుకొని బయట పని చేసుకుంటా ఉంటారు అయిపోతే కానీ పోయి మీదంటే లేట్ అదే ప్రాబ్లం అయిపోతుంది అదే ప్రాబ్లం కదా లేదంటే మంచిగా కట్లు పొ్య మీద టేస్ట్ మనం చే కే కానీ ఇక్కడైనా కట్ల పొయి మీద చేస్తే వరస్ట్ గా చేస్తున్నారు
ఆ టూ మచ్ చేస్తున్నాయి టూ మచ్ కి ఫోర్ మచ్ ఆసలు ఉమ్మ్ చాలా మంది కాలేజెస్ కూడా క్లోజ్ చేసేస్తాడు కదా చాలా అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి
మన కాలేజ్ క్లోజ్ చేయ్యారా అంటే తెచ్చి పెెట్టున్నారు కదా కట్లు ఇంకెందుకు క్లోజ్ చేస్తారు అంట
ఏమో జరుగుతుంది
ఈ రోజు మా క్లాస్ ఓళ్ళు మంచి పని చేసారు
ఏం చేశారు
అదే కూల్ పని కి పోయి వచ్చారంట పిలిస్తే అందర్లా సార్ సార్కి చెప్ప సార్ సార్ కూడా ఉళ్దం సరే మీరు రాకపోయినా పర్లేదు క్లాస్ లలో ఎవ్వరు ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి ఇంక అందరు ఇవాళ వచ్చేశారు రూంకి
నిజంగా నిన్న ఈవినింగ్ వచ్చేదప్పుడు కూడా మీ క్లాస్ వాల్ల అక్కడ కష్టపడుతున్నారు అక్కడ ఆ హోల్లో లో నుంచి కిందకి చూశా నేను ఆ ఎవరో కష్టపడుతున్నారు ఆ అబ్బాయి పేరు ఆ అబ్బాయి పేరు తెలిదు కానీ నాకు ఐడియా ఉన్నాడు చాలా కష్టపడుతూ ఉండిన్నాడు నిజంగా ఆయన మాత్రం ఆ రాము మాత్రం చక్కగా ఆ ఇసుకలో కూర్చున్నాడు కూర్చున్నాడు ఆ మిగతా వాళ్ళు గొడ్డుల్ల తిరుగుతున్నారు నాకు భలే అనిపి
కాదు వాళ్లేం కూర్చొని ఊరకి దిరుగుతా చేసే వాళ్ళని ఇప్పుడు నేను సిక్స్ థర్టీ సిక్స్కి కూడా పిలిచారు రూమ్ కు వచ్చినాక
ఆ ఆ అవును అప్పుడు నేను వస్తున్నప్పుడు పైకి పిలిచారనమాట
వళ్కి ఎలా కనిపిస్తున్నారు మనం మేము అసలు ఎలా కనిపిస్తున్నాము
ఫ్రీచ్యట్లా ఎక్కడ కూల్ డబ్బులు అయిపోతాయని చెప్పి కూల్ ఫ్రీగా చేస్తారు కద అని
స్ టూ ట్రిప్స్ అసలు
నొప్పికి చచ్చిపోతారు ఆళ్లేం మోయ్యరు జస్ట్ ఫార్మాలిటీ కి
వస్
అవునా
ఆయన్ని మాత్రం అనుకోకూడదు అక్క ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు మొక్కలు దించేం కాదు అప్పటి నుంచి కష్టం తున్నాడు ఆయన ఆ మొక్కలు దించినప్పటి నుంచి నాటే వరకు
ఓకే
నిన్నటి వరకు కూడా ఈ రోజు కూడా చేసే ఉంటాను నా దేలిసి ఆయన ఆయన మా ఆయన అ అనుకో కూడదు అక్కా ఇంకా అందరు ఉత్తుత్తేగాని ఆయన మాత్రం మా ఇన్ఛార్జ్ కూడా కొంచెం చేసారు కొంచెం కాదు బానే చేశారు
కానీ అంత మొయాలంటే ఆ మన వల్ల కాదు కదా మొక్కల వరకు మోస్తాము ఓకే ఆ గడ్డిని మోయడమే ఒక లేయర్ గడ్డిని
వస్తుంది అది మోసే ఇట్లు మా చేతులు ఇక్కడ పట్టుకోపోయి ఈపు రుద్దుకోవడానికి రావట్ల యనక్కి ఇక్కడ కదా కొంచెం దూరం వచ్చా పైకి వెళ్ళిపోవట్లా చెయ్యి హ్మ్మ్ ఇక్కడ ఇక్కడ అంతా పట్టేసాయి
ఉమ్
ఆ ఆయన చేస్తే రేప్ అయిపొద్ది
అవును ఎక్కువ మాట్లాడితే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు మీలాగా మీ బాధలు నాకు తెలుసు అంటాడు
హ్మ్మ్
వేస్ట్ వోడు
వీళ్ళలాగా కాదు జాం జాన్ సార్ మాత్రం ఇంకా మమ్మల్ని ఏ మీరు మొయ్యలేరు చేయలేరు అని చెప్పి ఆయనే చేసేటోడు మమ్మల్ని పక్క పక్కన నుంచోబెట్టి
మంచి ఆయన పా
నిజంగా ఆయనంత యాక్టివ్‌గా ఎవరూ ఉండరు అక్క
ఉమ్ అవును అన్ అన్ని ఉంటాయి ఆయనలో ఆయన ఏంటంటే అన్ని లైక్ చిల్ అవుతాడు ఆడతాడు
మేము డల్లుగా ఏదన్నా నీరసం గా ఉండటం ఒకసారి కూడా చూల్లే ఎప్పుడు యాక్ ఆక్టివ్ గానే ఉంటాడు నవ్విస్తానే ఉంటాడు ఛా చాలా రేర్ నేను అయితే చుల్లా
ఉమ్ ఆయనకి వచ్చే సాలరీ ఎక్కువే అయినా కూడా ఆ లీవ్ తీసుకోడు అసలు ఉ
చెప్పు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడైతే చూడలేదు అక్క ఆయన లీవ్ తీసికోవడం చాలా అంటే చాలా రేరేమో. నాకు గుర్తు లేదు కానీ ఆయన ఎప్పుడు లీవ్ తీసుకున్నాడో. నిజం గా ఆయనా చాలా తక్కువ తీసుకునేది లీవ్లు. ఆయన స్టామినా ఎక్కువే అన్నీ ఎక్కువే. మిగతా వాళ్లు ఉన్నారే వేస్ట్ యూత్ వేర్ కంటే పులిహోరా కలపడానికి తప్పా.
అ
ఆయన మాత్రం అలా కాదు.
అ
ఏమో.
ఈ ఈమె నీ రూమేట్ కి ఫోన్ చేసారంట. వాళ్ళ పేరెంట్ తో మాట్లాడ చెప్పియ్యలి అని చెప్పి. పేరెంట్ తో మాట్లాడాలి అది ఇది అని చెప్తే ఆయన అన్ ఏమన్నాడు. వాల్ మ్. టూ మచ్ గా మాట్లాడారంట కా కాలేజ్ చాలా డెవలప్ అయింది ఈ ప్రిన్సిపల్ వల్. అయింది అది ఇది అన్నట్టుగా ప్రిన్సిపల్ మారాడు కానీ నా వల్లే అయినట్టు గొప్ప. గోప్పలు మాట్లాడాడంట. ఇంకా మీ పిల్లల్ని మందలి ఇస్తారో ఎలా చేస్తారో పంపించండి కాలేజ్ కి అని ఆయన అంట.
ఇప్పుడు ఫోన్ చేశారు పాయింట్ చెప్పి పెట్టేయాలి ఈ గొప్పలన్నీ ఎందుకు మిడిల్లో.
అదే కదా అవతలోళ్ళకు పనులు ఏ పనులు అంటే ఉండదా ఒప్పుకుంటా ఆ అవతలోళకు పనులు ఉండవా. అదే కదా. ఆయన టూ మచ్లే సెల్ఫ్ డబ్బా మొన్న ఆ రోజు. ఈమె పర్మిషన్ కోసము వెళ్ళాం అన్నమాట నార్మల్గా అక్కడే ఆ రోజే. ఇలా జరిగింది కదా వచ్చింది తను ఒకటే వచ్చింది సరే అని చెప్పి నేను ఉండింది నా నాకు తోడు. ఆ రోజు నా దగ్గరుండి ఈ కాలేజ్ బాగుపడింది నా వల్లే అంతా నా వల్లే అని. సరేలే ఒక నిమిషం మళ్ళీ చెస్తా.